హాయ్
ఉ చెప్పండి ఏం చేస్తున్నారు
ఏం లే కూర్చొని ఉన్నా అయితే మీ బా పాపకు టీకా వేపిచ్చారా
ఆ లేదు ఇ ఇంకా ఏపియలేదు నెక్స్ట్ మంత్ ఉంటదో తెలీదు ఇప్పుడు పాపకు నవంబర్ లో బర్త్డే అయింది అంటే ఇప్పటికి ఫిఫ్టీన్ మంత ఆ ఫస్ట్ బర్త్డే నవంబర్ లో అయింది ఆ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంటే ఇప్పుడు ఫిఫ్టీన్ మంత్ కదా సిక్స్టీన్ మంత్స్ లో వేస్తారా ఫిఫ్టీన్త్ కి వేస్తారా
సిక్స్టీన్ మంత్స్కి వేస్తారు అంతే ఇగ ట్వంటీ మంత్స్కి అంతే అదే లాస్ట్ సిక్స్టీన్ మంత్స్ వార్కి వేస్తారు తర్వాతకి వేయరు
ఫీవర్ ఉంటదా పిల్లలకు
వస్తది ఫీవరు లైట్గా మా బాబుకైతే ఫాస్ట్ అప్పుడే ఫస్ట్ త్రీ మంత్స్ అప్పుడే బాగా ఫీవర్ వచ్చింది తర్వాత నుండి
అ అదేంటి ఫార్టీ ఫైవ్ డేస్ ఎపించుకోలేదా మీరు
అదే ఫాట్ ఫైవ్ డేస్
ఆ మా పాప కూడ ఫార్టీ ఫైవ్ డేస్ కు ఎపించాను ఫుల్ ఫీవర్ అంట పాపం తను చాలా వీక్గా పుట్టింది టూ టూ కేజెస్ టూ హండ్రెడ్ గ్రామ్స్ే పుట్టింది అసలుకు ఎలా అంటే తట్టుకు కుంటదో లే దో అన్న భయం ఉంది ఫుల్లు
ఎన్ని ఎన్ని కిలోలు పూట్టింది అ అంతే మా బాబు ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పూట్టిండు టూ కేజీ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బాగ త
ఈమయితే మొత్తం బొక్కలే కనపడేది స్కిన్ ఇట్లా ఎట్లా అనంటే డల్ గ ఉండే అసలుకిమె స్కిన్ అసలు కా అందరు అసలు ఏంది పిల్ల ఇట్లుంది అని ఉందా అన్న ై కానీ నేనే లైట్ గాతీసుకున్న కాకపోతే ఇగా వ్యాక్సినప్పుడయితే పాపం బిడ్డ టూ డేస్ ఏడ్ చిన్నె ఏడ్చుడు పాల్ దాక
కొందరికి బాగ నొప్పులేస్ అంతేగా కొందరికి చాల పేన్ లేస్తది
ఆ మస్త్ పాపం మస్త్ ఇబ్బంది పడ్డది తర్వాత త్రీ మంత్స్ కు నేను ఇక్కడే ఆ మా అత్తగారింటి దగ్గరకు వచ్చి చేయిచ్చు ఉన్నాను పర్లేదు అప్పుడ్ నార్మల్ గానే ఉంది అంటే కొంచెం లైట్ ఇటు వంది తీవర తారవాత ఆ వచ్చేది గాని హ్యాండిల్ చేసుకునే దాన్నిగా
అ హ ఆ ఇగ లాస్ట్ ట్వంటీ మంత్స్ తర్తకి ఫైవ్ ఇయర్స్
ప్రైవేట్ లో కూడా ఉన్నాయంట చేయకపోయారా
గవర్నమెంట్ వేయిపించనం ప్రైవేట్ ఇలి ఏ ఇప్పుడు ప్రైవే అట్లా కంటే ఏం తెలు అంటే అప్పుడప్పుడు హాస్పిటల్ తీసుకు వెళ్తాం కదా
ఆ
వాళ్ళు చెప్ వాళ్ళే ఏదైనా ఒక ఇంజక్షన్ వేస్త చెతారు కదా అట్లా అని అనుకుంటాం కానీ ఎక్కువ ఇప్పుడు ఏమి వపియలేదు నేను ఓన్లీ గవర్నమెంట్ వేయించినం చుక్కల మందులు కూడా ఏమి ఏపీయలే పోలియో అవి మాకు ఇన్ఫర్మేషన్ తెలియదు మేము సిటీలు ఉంటాం మా బాబు మాతోట ఉండడం బట్టి ఏం తెలివలేదు అక్కడ ఆశా వర్కర్ అ ఉడయం ఇన్ఫర్మేషన్ వెళ ఉ
ఇక్కడ మా మా పాపా కూడా ఇక్కడ అంగన్వాడలో వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఏమి ఇయలేదు కాకపోతే వాళ్ళు బ్యానర్స్ కడతారు కదా వన్ డే బిఫోర్ అయితే అవి చూసి నేనే ఆ అంగన్వాడ ఆమెకి ఫోన్ చేస్తే ఆ ఎత్తలేదు ఎత్తకుంటే సరే వెళ ఎత్తకుంటే ఎత్తకుండా మాయిలే అని నేనే వెళ్ళిన మా పాపని తీసుకొని వెళ్తే అక్కడ ఉన్నది ఏంటక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదేంటి అసలుకు అని అంటే లేదు అందరికి చెప్పాను కదా గ్రూప్ లో మెసేజ్ పెట్టాను కదా అంటే రాలేదు నాకు మరి ఆ గ్రూప్ మెసేజ్ ఏందో అని నేను అన అంటే వచ్చింది అనుకున్నానుండి రాలేదు ఇక ఇక నేనే చేపించుకున్న ఇక
ఈ గ్రూప్లో మెసేజ్ అసలు వాళ్ళు ప్రెగ్నెన్సీ అప్పుడే ఇ వాళతారు తరువాత పట్టించుకోరు వాళ్ళ వరకు వాళ్ళు ఉంటరు లేచినట్టుంది గా మీ పాప
నిద్రక వస్తుంది పిల్ల
హ
లేదు లేదు ఇంతసేపు ఆడుకుంది ఆమంతట ఆమె గిన్నెలు వేసిస్తే ఆ దీపం ముట్టించుకుంట మామూలుగా అల్లరు కాదు అసలు కు
పిల్లలు బలా రే ఇందలోబద్ జ్యష్ఠ ప వాళ్ళందరూ పిల్లలు ఆడతారు పిల్లలు ఏస్తాళ్ల సరిపోత ను ఎవరికో నేను మా మా పాపకి ఎవరు ఫోన్
ఈ మక నచ్చింది ఏదన్నా పెట్టిందనుకో కడుపు నిండ తింటది నచ్చంది ఏదన్నా పెట్టిననుకో ఆమె తినదు
అట్లనే ఉంటారు పిల్లలు మా బాబు కూడా అసలు ఏం తినపోయది చిన్నప్పటిండి బబసా తయించుటోడు కానీ ఇప్పుడు జాబ్లో జాయిన్ అయిన అప్పుడు నేను అ పాలు మంది చేపించిన పాలు మరిచినాక
నాకు అసలుకు వులే ఒక త్రీ ఫోర్ మంత్స్ ఉన్నాయి తర్వా ఫోజ పొడి డబ్బా పొడి
ఉ
అవే వేడినీలల్ల కలిపి పోసేది. ఎవా ఎయిట్ మంత్స్ ఈ ఆమె అన్నప్రాసన అయినంక, ఒక టూ, త్రీ మంత్స్ దాకా ఆటా లాక్టోజన్ బెట్టాను. ఇహ తర్వాతయె కొంచెం, డాక్టర్లు పెరుగు, క్రిమి పాల అవి మీగడ పాలు పక్కగా ఉంది గద కొంచెం. ఆ అది అని అంటే, వాళ్ళొద్దన్నరు అప్పటికి గుడా గనీ, ఇగ వాళ్ళు వీళ్ళు చెప్పిందినీ, నేనే ఇ బర్రె పాలు అలవాటు జేసిన ఇగ. ఊహ్, ఆమె బర్రెపాల్లకు ఎప్పుడు అలవాట యిందో ఇహా, వడా డబ్బా పెట్టడం స్టార్ట్ జేసిన కాన్నుంచెల్లేె, ఇగ మొత్తం తక్కువ జేసింది నా దగ్గర పాలు తాగడం.
మా బాబుకు గుడ పాలు మేపించడానికనే బాబున్నడు.
పిల్లలకు వన్ ఇయర్ లోపు, తర్వాత పెట్టొద్దు ఎక్కువ.
అవును. మా బాబుకు ఇప్పుడు, ఆ అంటే ఇప్పుడు టూ ఇయర్స్ బడుతానికి ఒస్తున్నయ్. అందుకే అదీ, ఇప్పుడు బెడుతున్న.
ఊహ్.
ఇంతే! ఇన్ని రోజులు బెట్టలేదు.
ఊహు. మీగ్గుడా అసలుకీ ఇగ
సరే, ఒక్క నిమిషం లైన్లో ఉండు. కస్టమర్ ఒచ్చిండు. కట్ చేయకు కాళ్లు, లైన్లో ఉండు. ఈమె సిగ్నేచర్ తీసుకో.
ఊ
పొద్దుగాల
అ
ఓటినే
బౌ బౌ
మీ నాన్న నా